చేస్తున్నా. తిన్నా ఏం చేయట్లే చెప్పు నువ్వేం చెత్తున్నవ్. అవునే.
ఎగ్జామ్స్. వచ్చు కదా.
రేపు ఒకటీ.
మంచిగా రాస్తున్నావా ఎన్ని మార్క్స్ వస్తాయి. కానీ మంచిగా రాస్తాన్నా ఎన్ని మార్క్స్ వోస్ సే సారి.
నైన్టీ ఫైవ్.
టాప్ వస్తావా బిస్కెట్ చేస్తావా
ఏయ్ టాపే రావాలి.
ఏం అంటున్నవ్ మీ ఫ్రెండ్స్
ఏమనట్లే అంత క్యాజువలే ఇందాకనే ఫోన్ చేసినా
అవునా.
ఉమ్ మెసిందా అంతర మరినారు.
చెయ్యట్లే అసలు నేను. ఇంకా చెయ చెయ్యొద్దు అని ఫిక్స్ అయినా. అందుకే చేయట్లే
అవునా మా వాళ్ళకిందకనే చేత్తే తర్వాతి చెయ్ అంటే ఇప్పుడు కాలేజ్లో ఉన్న బిసిగున్న ఒకా ఫోర్ ఫైవ్కి ఆట్ల చెయ్ అనేసి అన్నారే. తిన్నాను తిన్నవా
తిన్న. ఏం కూర వండింది.
కర్రీ హ్మ్ గంతే పప్పు మీది
మాది మిల్మేకర్
ఓ మాకు లేదా
లేదు లేదు మికిచేస్తే మేం ఎటు పోవాలి తినొద్దా
బో ఒక పూటకి మరీ షో చేత్తన్నావా
అంతే చేయ్యాలిగా మరి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాను ఈస్టర్ పండుగ డ్రస్
డ్రస్ డ్రస్ కొనాలి లేరు కొనలే కొనాలి అంతే ఇక నెక్స్ట్ నేను ఇదే ఏ శారీ శారీ అంటే మనకు జుట్టు లేదు కాబటి శారీ వొద్దులే ఇప్పుడే
ఎప్పుడె ట్రెడిషనల్గంటావు ఎప్పుడు డ్రెస్ వేసేయే కదా
నువ్వేగా సెలక్షన్ చేసేది
సండే ఫంక్షన్ ఉంది వెళ్తున్నావా
లేదు వెళ్ళట్లే అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలువదుగా
నీకు తెలవకపోతే అందరికీ తెలవదా
మావోళ్ళు పోతారేమో పోనీ ఆ ఊర్లోనే
ఎగ్సామ్స్ అయిపోతాయి కదా ఎల్లో చ్చేదా
చూద్దాం అంటే ఎట్లన్నా ఇగ నెక్స్ట్ విజయవాడ ఎల్ పోవాలి కద
మాకు ఇన్విటేషన్ రాలేదు లేకుంటే వెళ్లేదానిని
అవునా తెలుసా వాళ్ళు ఎవరు
తెలుసు రిలేటివ్సే కాకుంటే ఇక్కడ స్టే చేస్తున్నా అన్న విషయం వాళ్ళకు తెలవదు లే కుంటే అంటే మేము కూడా లేం కదా ఊరెళ్ళొచ్చేసరికి ఇంక వాళ్ళు ఇన్విటేషన్ ఇ చ్చేస్ ఎళ్ళిపోయారు
మాకు ఇచ్చిస్సే మీకిచ్చినట్టే కదా
నే నువ్ తింటే నే తిన్నట్ ట్ట్ కాదుగా
అబ్బో
నేను తింటే నా కడుపు నిండుతది
నేన్ తినక పొయ్ నా నువ్ తింటే నా కడుపు నిండిద్ది
అట్లా ఏముండదు నే ఇప్పుడు తినకైతే నువ్వు నీ కడుపు నిండుతాది లే
తనను లే నువ్ మీల్ మేకర్ పంపి
మీల్ మేకర్ కూర లేదు లేదు ఎందుకు పంపాలి రూల్లేమన్నుందా నీ పంపాలని పట్టి ప బుడ్డుగాడు పండుకుండు లేస్తే కాల్ చెయ్యమని చెప్పినా
అవునా
ట్లాడేసి వస్తా అనేసి చెప్పా
ఉ
ఊ పలు
చిన్న పాప ఎక్కడ ఉంది
చిన్న పాప స్కూల్కి ఏళ్ళింది ఈవినింగ్ వెళ్ళి తీసుకురావాలి తానే ఉన్ టది ఇగ అఫ్టర్నూను ఆఫ్టర్ లంచు పడుకోబడతా పడుకోబెట్టి లేసిన తర్వాత తా స్తది కావచ్చు ఐ థింక్ ఇంకా అప్పుడు ఫోన్ వస్తుంది అనుకుంటా
ఓకే వాళ్ళదే బాగుంది వాళ్ళదే బాగుంది మంచిగా తింటారు పాడుకుంటారు
ఈ అదే బెటర్ కదా ప్రశాంతంగా ఏ గొడవలు అంటే తెలియదు ఏమి తెలిదు ఈ చదువులు
ఆ చదివనా ఒకటే చదవకపోయినా ఒకటే సర్టెన్ ఏజ్ వచ్చేదాకా ఉ
మంచిగా ఎంజాయ్ చేస్తాన్నారు కు అంతా చికాకు చికాకు మాకు సిక్స్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయంట
ఉ ఓకే
వెళ్ళాలి కాలేజ్ కి వెళ్తే గానీ ఏ అది ఇంటర్నల్ అయిపోతానే ప్రాక్టికల్స్ ప్ర క్లస్ అయిపో గానే మెయిన్ ఎగ్జామ్స్ ఏంది చూసి రాసేవారు
అంతేగా
మన న్న పోయినా సరీ అన్ని
ముప్పతి సవ్వాలమ్మా
ఏంది ఫోన్ పెట్టుకోని రాసేదే అది ఫోన్ బే
ఉ మీ ప్రిన్సిపల్ స్ట్రిక్ట్ రావాలే ఈసారి ఒకొక్కరిని ఉరికిచ్చి ఉరికిచ్చి బదాలి అసలీకి సీ మీ ప్రిన్సిపల్ కూడా ఆ బ్యాచ్ చ్చయితే
అంతే మరి అట్లా ఉంటేనే నడుతది
అయినా మీక్ మీ కాలేజ్ చెత్త కాలేజ్
ఆ చెత్త కలేజ్ లోనే నువ్వు చేరుద్దాం అనుకున్నావు బంధు
చల్ నేన ఎప్పుడు చేరత ఆ అంటే నువ్వున్నావు కాబట్టి నేను చేరాతాం అనుకు న్నా నువ్వే లేవు కాయచ్చి నువ్ ఎట్టన్న పోతావ్ రెండు సార్లు
మనం ఎమోల్స్ తీసుకొని బయటకెళ్ళినంక వెళ్ళినట్టు
ఓకే మ్మ్
ఇప్పుడు ఏడయిపోతుంది మేము వస్త మళ్ళీ టైం పాస్ వాళ్ళకి టైమ్ పాస్ జేసే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ ఇగా కాలేజ్
అదే మరి ఇంకేన్ని మాఊల్ అంద అల్నే జాయిన్ అయితార అంత ఆ
ఎందుకని మే ఓన్లీంత టైం పాస్ బ్యాచ్గా చెప్పావా నువ ఇ దూరం వెళ్తుాన్నామని
చెప్పాను ఆ ఓకే గుడ్ ఫోకస్ అని కెరీర్ అని ఆన్నారు
వెళ్ళే వాళ్ళకి ఏమో ఫుల్ ఎంజాయ్
మ్మ్
అని అలాంటి రకాల కనే ఉన్
పంద్ర ద అన్ ర టాపర్ విని ంది పోలే వద్దులే ఇక్కడెందుకులే అది ఇది
టాపర్ అంటే ఇంటర్ లో టాపర్ బయటకి వెళ్ళాక బయట కలిసిన వేరు ఉంటది టాపర్లు కాస్త స్టేజ్ అలాంటిది కాబట్టి జాగ్రత్త
ఇప్పుడు ఎట్లుంటందో తెల్వదు మనకంటే ప్రోలు ఉంటారు ఆడా
రోజులు బాలేదు కదా మనం ఏదో నీ ాల కాట్టి ఇటు టాపరైడు బయటికి పోయడానికి కూడా టాపర్ అయితే అప్పుడు తెలుస్తది
ఆ అయినా స సిఏ చూసి చేసుకుంటారంటే అంటే ఇంకా ఎంత మంది ఉండాలా నాకంటే
ఇప్పుడు చాలా మంది ఉంటారు మనం మన వరకే టాపర్ అనుకుంటారు
ఆ బయటతో కంపేర్ చేసుకుంటే అది ఇంకా కష్టం కదా
అని తప్పదు జరుగుంది చూద్దాం ఏమైతదో నేను చేద్దాం అనుకుంట్ కొన్నా
మ్మ్ ఓకే
కొంచం ఇప్పుడూ ఫిజరియామెల్ అది వస్తుంది కదా స్కాలర్షిప్ వస్త నెక్స్ట్ గ్రాండ్గాఫీజ్ పే చేద్దామా అంటే ఇంకా ఇంటర్ ముందే వన్ ల్యాక్ అయింది. ఇప్పుడు ఇంక అబొవ్ అవుతుంది అనుకుంటున్నా ఇంకా మా ఫ్రెండ్ కూడా ఇంకా మొన్నటి దాకా ఎంబీఏ ఎంబీఏ అన్నారు. ఎవరు అడుగుతే ఎంబిఏ అవ సరం లేదు బీ డీ చెయ్యి బెనిఫిట్స్ ఉంటాయి అన్నారంట
అయితే పిజీ అయిపోగానే అటెల్లిపో నీకు కూడా ఈజీ అయితది.
వాళ్ళు కూడా పేమెంట్ విషయం ఆలోచిస్తుంది సేమ్ నేనే చెప్పా బిఈ ఇది చేద్దాము అనుకుంటున్నానేసి అంటనే
చిన్నది ఎప్పటి నుంచి పోతుంది కాలేజ్ కి స్కూల్ కి
త్రీ డేస్ వెళ్ళింది. త్రీ డేస్ హాలిడేస్ వచ్చినయి. మళ్ళీ ఈ రోజు వెళ్ళింది. త్రీ డేస్ కే హాలిడేస్ వచ్చింది ఊర వెళ్ళాం కదా ఆ ఫుల్ డే పంపి ఇయలా ఉంటే తెలుస్తది ఎలా ఉంటదో మళ్ళీ ఈ రోజు ఇంక మేడం బుక్స్ కూడా తీసుకోచ్చు కోమని చెప్పింది
అనే చూసుకుంటంది ఏం కాదండి మంచిగనే ఉంటంది లేైఫ్
తే ఇగ అది చదవడం చెప్పడం ఓకే ఫర్ఫెక్ట్ గానీ కొంచం రైటే అంటే నే నాదేలే మిస్
అదే అదే అదే అదే ఊ ఏం కాదు కవరయిపోతది. ఫస్ట్ క్లాస్ కెళ్ళే లోపు దానికి వచ్చేత్తాయన్ని
డి ఇపిస్తామని చెప్పారు సార్ వాళ్ళు ఇంకా ఉంటది కదా వన్ మంత్ టూ మంత్స్ హాలిడేస్ లో నేర్పిమని చెప్పారు. ఆ లోపు రాయటం నేర్పిస్త అదే ఏంటంటే ఇంట్లో నేను గర్బం చేస్తా కదా అ త స్ట్రిక్ట్గా కూర్చొని రాయట్లేదు
అవునవును ఇంగా ఇంట్లో ఉంటే పిల్లలు చదవటం కష్టం
భయం ఉంటది గాబట్టి
ఆ మళ్ళ అది దాని మీద ఒక గీత భర్తనే మీ ఓళ్ళు
ఆ ఊకోదు అద అలా అని కాదుగాని కొంచమైనా భయం ఉండాలి కదా నేను అలానే చెప్పా జాగ్రత్త చూస్తా
ఇఅ భయం అంటే నీ భయమే ఉండాలి మీది అన్నయ్య భయమే ఉంది
నాకు అస్ లు భయపడదు ఏమన్న భయపడితే గాయనకి భయపడమే గాని లేకుంటే వస్త అసలు నన్ను ఆటాడిస్తది
ఆ మ్ ఒస్త సూస్త ఫ్రీ ఉన్నప్పుడు చేసెల్
మాక్సిమం జూడు ఆఫ్టర్నూన్ వెళ్ళేట వెళ్ళేటట్లు ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అంటే ఏం లేదు కాని మళ్ళీ నైట్ ట్ అవుతుది గావచ్చు గదా ఒకవేళ ఆఫ్టర్నూన్ కనీసం మన ముందు ఎలా ఆ టైమ్ కేలేసి ఇంకా ఈవినింగ్ ఈ
చ్చేసిన్నట్టయితే అదే అదే నువ్వే లేకపోతే నువ్వే రావచ్చుుగ చిన్న పిలల్ల్ని తీ స్తాను
అస అది స్కూల్ క ఎళ్తుది కదా స్కూల్ క వెళ్తే మళ్ళీ వచ్చేసరికి ఫోర్ అవు
అబ్బా చదువుతన్నాయి స మరినీ ఒక రోజు దానికి మరి ఎ తరుగా
నూ ఇప్పుడు అందులో ఆ క్లాస్ లో ఏశి నా అల్లి ఇప్పుడు నేను నో అనుకో
కానీ ఏచినది ఇంకా బాగానే పోతంది ఏచి తకు చేయకుండా
మ్మ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా మళ్ళీ ఈ క్లాస్ కంటిన్యూ చేయమని చెప్ ఇస్తారు సార్ వాళ్ళు అందుకని మళ్ళీ మనం ఓ కొంచెం తోపు తోపుకు చెప్పుకున్నాం కదా అక్కడ అమ్మాయి పెద్ద తోపు చూడ అది చూడగానే పట్టేసిద్ధి ఆనీ కొంచెం రాయడం అంట
కొం అలవాట్ చేప్పిన కాబట్టి కొంచెం ఇబ్బంది పడతంది కరెక్ట్గా దాన్ని ఒక వారం రోజులు కూస పెడ్ ద రా
అయినా ఒక్క రోజు చూపించిన నేను ఒక రోజు చూపిగానే అది ఆటోమేటిక్గా అసలు చెప్పేస్తుంది రాసేస్తుంది
దానికి గ్రాస్పింగ్ పవర్ బాగుంది
ఎంజాయ ఎంజాయ్కి వెళ్ళి నిన్న బక్గ్రౌండ్ కొ కొనుక్కున్న కాని నుంచి ఎంజాయ్ చేస్
నా నాాలగనే ఏచి ఇక్కగా చేయకుండా పోతంది మంచిగా మా అన్న ఆ మా అన్న లాగా కొత్తుంది లొత్తం వచ్చినట్టు కొత్తుంది అనట్లో ఇంకా పెట్నా ఈడు కన్నిగగాడంటడేమో మరి మా అన్నలాగచేత్తడు ఇం కన్నేగాడు.
వాము వానట్లా స్ట్రిక్ట్ గా చదివిపిస్తారంట నేనే ఇట్లున్నా కాబనీ వాని విషయంలో ఎంత్ ఇంత డబ్బైయినా ఖర్చు పెట్ చదిపిస్తా అనే అంటాన్నారు ఆ అసలు అందులో వచ్చేదే లేదు మనమే ఇబ్బంది పడుతున్నాం కదా
మ్మ్ అదే అదే
పరువమ్మ కాని ఇ నేనే లాస్ట్ క ఉండి నువ్వే ఇంట్లో ఉండు నేనే వెళ్ళి బయటకెళ్ళి జాబ్ చేస్తా అని చెప్ప అన్న
హలో
అన్నయ వెండు దాంట్లో కూడా ఒకే కావట్లేదు మ్మ్ ప్రేయర్స్ బెట్ స్తున్నా ఫాదర్ కి ఫాదర్ కి చెప్పి అసలు ఇంత ఘోరంగా ఏప్ పులే సిచ్యువేషన్ సిక్స్ మన్సాసలు
అదే అదే పనికెళ్ళి హాడ్ వర్కర్ కాబట్టి త. పకుండుంటది
ఏంది రోజుల ఘోరంగా అసలు సిక్స్ మ్యా సిక్స్ మంత్స్ నుంచి మస్ ఈవినింగెళ్ళేసి ఇంకా మొత్తం ఒక్సారి సర్చ్ జేత్తాం ఇప్పుడు ఎండుంది కదా వాసుకు
డు మంచి
అలా సిక్స్ మంత్సైంది ఏమో ఇగంతా బ దేవుడి చేతిలోననేసి వదిలేష్నం గాని. ఓన్ హౌజైతే మన్కి పెద్ద ప్రాబ్లముండదు గాని ఓ అమ్మ వాళ్ళు. ఇ కాల్ జేత్తారా కాల్ జేశారు గొడవలయ్తాన్నాయ్
నెక్స్ట్ మంత్ ఇటొద్దుర్లేండిగ.
వాళ్ళు కన్ఫామ్ జేస్తే అదే జూస్తన్నాం గా. ని వాళ్ళెప్పుడు కన్ఫామ్ జేస్ ఇప్పుడే ఏందనేది ఏంతెలవట్లేదు గదా మళ్ళీ మెయ్న్ కాన్సెప్ట్ ఏందంటే వాళ్ళు వెల్. తున్న విషమా అసలు. వాళ్ళు వెళ్ళినంక మనం వొస్ కొంతమంది తెలవద్దు ఓన్లీ వాళ్ళే
బట్ బట్ సౌకాప్పొతే ఆల్రెడీ. వాళ్ళక్ తెలిసింది
మేమొస్తున్నట్టా కనీ ఎవర్ జెప్పారు.
ట మూన్నరే
ఓనరు మా గురించెత్తే బయటికెళ్ళగానే వాళ్ళ గురించెప్పుకుండ్రు.
లేదురా నన్ను మొన్న అడిగారు నన్నడిగారు మొన్న.
ఔను
ఆ యా నేమ్ మెన్షన్ చేసి అడిగార్రు.
అదేలే ఏమో మరి చూడు వాళ్ళు అని చెప్తే ఇంకా వీళ్ వీల్లు ఎల్లర నేసి మేమని చెప్తే ఎల్లరని వాళ్ళ పేర్లు చెప్పినాం మీరు కూడా ఏం బయట చెప్పమాకని అనేసి అన్నారు ఏమవుతదో
ఆ
ఏ